హాయ్ బావున్నారా.
నండి మీరు
ఆ బానే ఉన్నామండి. తిన్నారా.
హ్మ్ ఏం చేస్తున్నారు. అవునా
ఆ ఏం కర్రీ
మాది ఎగ్ కర్రీ మీది
అవునా మాది బెండకాయ్. మ్ హ్మ్ ఎక్కడుంటారు హాస్టల్లోనా, ఇంట్లోనా.
హాస్టల్లోనే ఉంటాం అండి. ఇక్కడ్ నుంచే వెళ్తాం. కాలేజ్కి మీరు
అవునా సేమ్ నేను గూడా హాస్టల్లే.
అవున
మీరు ఈ యాప్ ఎందుకు చూజ్ చేసుకున్నారు.
మేము ము యాపు అంటే మనకంటూ కొన్ని మనీ వస్తాయి కదా ప్రాజెక్ట్స్ చేస్తే. అందుకోసం అని జస్ట్ ఫర్ పాకెట్ మనీ పైనా ఉంటాయి గాదా. మన దగ్గర అని.
నేను గూడా సేమ్. ఇప్పుడు మనం హాస్ స్టలో ఉంటాం గదా. మనకి మనీ అవసరం ఉంటుందనేసి జాయిన్ అయినా.
హ్మ్ హు
హాల్డేస్ ఎప్పుడు మరి
హాల్డేస్ నైన్టీన్త్ అయితే ట్వంటీ, ట్వంటీ వన్ ఇట్లా అంటున్నారు. ఇంకా క్లియర్ గా తెల్వాదు.
అవునా
ఇంకొక టూ త్రీ డేస్ అయితే అనౌన్స్ చేస్త కఖచ్చితంగా చాలా ఫేవరెట్ మా ఇంట్లో అందరికి
ఊహు మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటాముగాది ప చ్చడి బక్షాలు పూజ జలు గుడికెళ్ళడం ఇట్లా అన్ని చేసుకుంటాం
ఇంకా ఏముంటాయండి బక్క యూజువల్ గా పచ్చడి వేసుకు కుంటాం పక్షాలు వేసు కొంచెం పూజలు వేసుకొని మంచి రెడీ అయ్యి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం
ఆహా స అ ఇంకా ఏం చేస్తున్నారు డిన్నర్ అయిందా
డిన్నరు ఇప్పుడే అయింది
ఆ ఇప్పుడే చేసాను
అవునా
ఆ క్యాంపస్ హాస్టల్ మీరు
లేదు బయట ప్రైవేట్ హాస్టలే మీరు
అవునా నేను కూడా
ఆహా
హ ఎగ్జామ్స్ అయిపోయినాయా అవునా మాకు నిన్ననే అపో అయిపోయినాయ్ ఎగ్జామ్స్
అవునా టూ టూ స్టార్ట్ అయినాం మీరు కూడా
లేదు నా త్రీ టూ అయిపోయింది ఇప్పుడు నేను ఫోర్త్ ఇయర్ అవు
మాది ఇప్పుడే లేదండి గిఫ్ మీర్ బీటెకా
ఆ బీటెక్
అవునా?
మ్ అవును నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే అట్లనే ఏం లేదు కాని నేను క్కో మ్యస్ లోనేె పర్ఫెక్ట్ అంద్ గే మ్యాస్ తీసుకున్నా బీటెక్
మగాడ్ని మీకు ఒక విషయం చెప్
అయ్యో ఈజీ ఉంటదండి అర్ధం చేస్ ఉంటే
ఆ మ్యాక్స్లో చాలా వీక్ అందుకనే బైపీసి తీసుకో ఇట్ల బీఫామ్ అ
అవునా? నాకు ఆ థియరీ గుర్తు పెట్టుకునే అంత మైండ్ లేకపోయినా జస్ట్ ఫార్ములాస్ గుర్ ర్తు పెట్కుంటా అంతే
ఓ మై గాడ్ మీరు చాలా బ్రిలియంట్ అండి మ్యాథ్స్ రావడం అంటే పెద్దది అనుకోండి అవు ఉమ్
ఏ ముంది ఇంటి కి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అని వెయిట్ చేస్తున్నా కానీ ఇంకా హాలిడేస్ రాలేదు
అవునువును మేము కూడా యాక్చువల్ అదే ఫీల్వుతున్నాం ఇంకా రావట్లేదని క్లాసెస్ క్లాసెస్ క్లాసెస్ చాలా టార్చర్ చేస్తున్నారు కాలేజ్లో
ఇంకా తిన్నార మరి
ఆ ఇంతక ముందె తిన్న మండి మీరు ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగి ఉన్నట్టున్నారు
అంటే మర్చిపోయినా అందుకనే అడిగిన
అవునా ఫీవర్ వచ్చినా అండి బిక్ ఫీవర్ వచ్చిందా
అద్దం కాలే
మీక్ ఫీవర్ వచ్చిందా?
తినండి
అవునా మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా
ఆ బానే ఉన్నారు
అవునా
మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు
నా ఫ్రెండ్స్ కూడా చాలా బాగున్నారండి
అవునా ఔటింగ్స్ కీ వెళ్తారా ఎప్పుడైనా వీకెండ్స్ కి
నో వీకెండ్స్ అండి మాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాం మేం
చికొడ్ అవునా ఆ మేము వీకెండ్స్ కి వెళ్తామ్ అండ్ కెఫే గానీ ఇట్లా బయట ట్యాంక్ బండ్ కి చార్మినార్ కి వెళ్తాం
వావ్ వెరి నైస్ అండి ఏ లొకేషన్ కి వెళ్ళారండి ఒకటి చెప్తవా
చార్మినార్ ట్యాంక్ బండ్ మేఫిల్క్ ఎళ్తాం బిర్యానీ చాలా బాగుంటందండి దాంట్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా
ప్తారు ఖచ్చ్
మ్మ్ అ చెప్పండి ఇంకా
ఎగ్జామ్స్ ఎట్లా జరిగినాయి మరి
ఉ బానే జరిగినాయి బానే రాసిన కాకపోతే కొంచెం భయంగా ఉంది
రిజల్ట్సా
ఆ ఈ సారి కొంచెం హెల్త్ బాగా లేకుండే అ అందుకని కొంచెం ప్రిపేర్ అవ్వలేదు
అవునా
హ్మ్
వెళ్తే మీకు ఫిఫ్టీన్ డేస్ జరిగితే ఫిఫ్టీన్ డేస్ బాలేదా అండి
అంటే మనం చెప్పలేం కదాండి ఎప్పుడు ఎలా ఉంటందో అని
అవున అది కూడా కరెక్ట్ లెండి
హ్మ్ అవును
హ్మ్ మీకు ఇంటర్ లో చాలా మంచి గ్రేడ్ వచ్చిందని విన్న
ఆ వచ్చింది ఎయిటీ ఎయిట్ పర్సంటేజ్ వచ్చింది
అవునా వావ్ అండి అయితే మీకు హ్మ్ ఇవి పాస్ కావడం ఒక లెక్క ఏం కాదు కదా
అట్లా అనుకోద్దండి ఎందుకంటే సర హెల్త్ బాలే కుండా యో అనను ప్రిపేర్ కాలేకపోయినా
హా
హెల్త్ బాగా లేకుండే సార్ ప్రీపేర్ అవ్వలేకపోయినా
అవునా
ఇంకా మీరెలా రాసారు ఎగ్జామ్
మేము బా రాసా రిజల్ట్స్ ఏమైనా పర్లేదు అన్నట్టు
అ
మీరు
ఇంకా చెప్పండి
ఇంకా ఏముందండి కాలేజ్కి వెళ్ళడం రావడం ఇదే
హ్మ్ హు
డైలీ రొటీన్ కదా ఎవది
అవును తప్పదిగా
ఆ ఇంకా ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
ఆ బానే ఉన్నారు
అవునా
హ్మ్ ఇంకా చెప్పండి. అ
ఉగాదికి ఏం ఎక్స్పెక్ట్ అంటే ఇలా ఫ్రెండ్స్తోన్ బయటికి వెల్లడం అల్లే
ఏ లేదు ఫ్యామిలీతోనే ఇంకా హాస్టల్స్లో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా ఫ్రెండ్స్తోనే ఉంటాం కాబట్టి ఇంటికెళ్ళినప్పుడు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి.
అవునండి ఇది మంచి అసలు అలవాట్ ట్లు.
మ్ మీరు?
మేం అంతేనండి. నేన్ ఆల్వేస్ ఎప్పుడు ఫ్యామిలీతోనే ఫ్యామిలీ ఫస్ట్ ప్రిఫరెన్స్
ఆ ఇంకా నెక్స్ట్ సెమ్ కి ప్రిపేర్ అవుతున్నారా మరి
నెక్స్ట్ సెమ్ ప్రిపేర్ కావట్లేదండి
అయ్యో ఎందుకు?
జస్ట్ ఇప్పుడే కాలేజ్కి స్టార్ట్ అయినం గదా
అంటే ఇప్పట్నుంచి చదువుకుంటేనే అప్పట్ వరకు ఈజీ అవుతుంది కదా
అవునా మేము వన్ డే బ్యాటింగ్ చేస్తాం లెండి.
ఓ అట్ల అయితే నా వల్ల కాద్ అసల్ నేన్ సిలబస్ కంప్లీట్ చేయలేను వన్ డే లో
మీరంటే ఎలాగో ఫస్ట్ నుంచి టాపర్స్ కదా అండి.
ఏ అలా ఏం లేదు నాక్ కు మ్యాస్
అదే అండి మీతో మాట్లాడుతూనే తెలుస్తుంది.
అయ్యో అలా ఏం లేదు.
అ ఇగ మేమంటే ముందు రోజు చదివి పాస్ అయ్యలేదు బార్డర్ పాస్లో ఎ మీరంటే ఖచ్చితంగా గ్రేడ్ కావాలి కదా మీకు
అవునండి లేకుంటే ఇంట్లో చంపేస్తరు.
అవునండి మీర్ ఇప్పుడు హాస్టల్లోనే ఉన్నారా అవునా ఇంకా చెప్పండి.
ఏం లేదండి ఇప్పుడు ఇప్పుడిప్పుడే సెమ్ స్టార్ట్ అయింది కాబట్టి మాట్లాడగలుగుతున్నా గానీ అదే ఇప్పుడు సెమ్ ఉంటే నాకు టైమే దొరకక్పోతుండే అసలు
అవునా
ఊ కాకపోతే నాకు ఇగ యాప్ చూజ్ చేసుకోవడం బాగా బెనిఫిట్ అయింది నాకు ఈ యాప్ చూజ్ చేసుకోవడం బాగా బెనిఫిట్ అయింది అసలు
అవునా మా కూడా యాక్చువల్గా జస్ట్ పాకెట్ మనీ కోసం అయిన హెల్ప్ అవుతుంది
ఊ దత్ ఇంకా మరి
ఇంకా మీరే చెప్పాలండి
ఉ
ఉ హా నాకు వాచింగ్ మూవీస్ అన్నా పిక్చ్చ మూవీస్ అంటే ఇంకా రీడింగ్ బుక్స్ స్టోరీస్ చదవడం చాలా ఇష్టం
అ
యా య అండి
ఉ నేను అసలు చూడన్ అసలు మూవీస్ ఇంట్రెస్ట్ ఉండవు నాకు రీడింగ్ బుక్స్ అంతే
నేను అలా అడుకోలేదండి మీ హాబీస్ ఏంటి అడిగిన
ఏంటి అదే నేను మూవీస్ చూడను నేను రీడింగ్ బుక్సే అంటున్నా
ఓ మై గాడ్ మీరు ఇందులో హాబీస్ లో కూడా రీడింగ్ వెత్తుకున్నారా
అవును నాకు చిన్నప్పటి నుంచి అవి ఏం అలవాటు లేదు అసలు
అవునా సూపర్ అండి మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి యాక్చువల్గా
మాటలు ఎందుకులేండి
ఉహు
ఇంకా చెప్పండి
చెప్పాలి మీరే
చెప్పాలండి మీరే ఇగ